నేను అప్పుడే మాట్లాడుత న ఏం సిగ్నల్స్ లేవా కరా చూస్తే అయిపోయా
హ
హుమ్
హందవే మనం ఇట్లా బతుకుతున్నాం
ఆ అసమున్న చదువుతుంది అవి రూమ్కి వెళ్తే
ఏం హవ నేను అడిగితే ఏం చదవనువే అనే చెప్పింది
ఉ
ఏమో నేను ఇంకా అట్లా కూడా అన్న భవ్య చదువుకుంటా ఉంటుంది వే నువ్వు చదువుకుంటావు కద ఇంకా పక్కన చదువుకుంటా ఉంటే అని కూడా అన్నా అదేం చదువద్వి ఫోన్ మాట్లాడుకుంటా రోజు సారిచ్చిన టాస్కులు పాటలు పెట్టుకొని అది ఫోన్ మాట్ కుంటే చార్జిపి టీకి ఇచ్చి చేసుకుంటుంది అంతే అని ఇచ్చే రెండు క్వశ్చన్లు అంతే ఏం చేయదు అది అని చెప్పింది నిన్న కూడా చదివి న్నావావే అంటే లేదు ఇసేప్ అదే మెసేజ్ చేసింది టెన్ థర్టీ అప్పుడు కాల్ మతా ఉన్నాను వే నేను చదవలే చదివినావా నువ్వు ఏమన్నా నుంచే ఏం చదవలేదు కాల్ మాట్లాడుతా ఉన్నాను అని నేను కూడా కాల్ మాడుతన్నావే అని చెప్పిన
ఉ
మార్నింగ్ పైకి వెళ్ళినప్పుడు ఏం చదవలేదు మార్నింగ్ ఓపెన్ చేసినాను ఇందాకే ఓపెన్ చేసాను అది కూడా చదవకుండా పోయి తలసం చేసి వచ్చాను అని చెప్పింది
సరేలే ఆ సాయంకాలం కనిపించినారు బస్ స్టాండ్కి వెళ్ళింటే ఆప్ పిల్ల భవ్య
ఇద్దరేనా గణేష్ లేడా
లేడు పోలీ తింటన్నారు వాళ్ళిద్దరూ బేకరీలో
ఆ
ఆ పోలీ కోసం వెళ్ళినట్టున్నారు వాళ్ళు
పోలి అంటే
పోలి అంటే చపాతిలో బెల్లం వేస్తారు చూడు బెల్లం చపాతి అరు సారి కాదు వేరేదానే
బొబ్బట్లా
బొబ్బట్లు ఆ
పోలి అంటావు
ఏ మన సైడ్ పోలి అనే అంటాం వాటిని
ఏమి వస్తారు మా బుబ్బట్లనే తెలుసు ఓలిగలు అని అంటాం మేము ఇంకా
ఆ ఇక్కడ ఉండే వాళ్ళంతా హోలీగలు అంటారు తిరుపతి సైడ్ అంతా పోలీలు అంటారు ఇంకా మీ సై సైడ్ అంతా బొబ్బట్లు అన్ ఉ
సిటిఎం రోడ్డుకి వెళ్తారులేవే వాళ్ళు గణేష్ వాళ్ళ రూమ్ అటు సైడే
ఆ అయితే తినేసి అట్లా పోయింటారు నా తెలిసి
ఆ ఆ వాళ్ళు సీకఎం రోడ్ లోనే ఉంటారు ఎప్పుడు ఆడ చెప్తా కద న ఒక షాప్ ఉంటుందని చెప్పది ఇ పొంగనా నాలు నా బజ్జీలు అవి ఉంటాయి వెంకాటి బజ్జీలు అవి అక్కడ ఉంటారు
ఉహు
ఇందాకే వచ్చారు వే సాయంత తినే కింద వచ్చారు ఎయిట్కిి నాకు కాల్ చేసినారు పోయినా తినేసి ముగ్గురం పైకొచ్చినం
ఉహు రేపట్ట కాలేజ్ ఉన్
ఏన్ పోయేది
ఆసనాలు ఏసేకి వే
ఆ ఏయలేం లే ఇప్పుడు ఆసనాలు
ఉ
ఆస్నాలు ఆడేసాడు గాని పో
డ్యాన్స్ లేమంటే టింగనేస్తావు కదా
ఉ లేజరుగుడ నీకేం పోయేయర్
ఊ
ఈ ఫోర్త్ ఇయర్ రచ్చా కొంచెం ప్చ్ మనకు అనుకూలంగా జరిగి మనక అంత ప్లేస్మెంట్లు వచ్చి బాగుంట్ అంటే ఫస్ట్ లోనే ఫోర్ వన్ లోనే
ఆ
ఇప్పుడు ఫోర్ టు ల వెడ్దాం
నువ్వు పెట్టావు చూడు ఆ నువ్వు ఒక పోస్ట్ కి లైక్ కొట్టావు మన కాలే లేజ్ ది నేచర్ ది అంత ఫోటోలు తీసింద ఒక
ఊ ఆ
ఇది నేను కాలేజ్ జాయిన్ అయినప్పుడు ఒక ఎంబి అన్న పాస్డ్ ఔట్ అది మా ఫ్రెండ్ వాళ్ళ అన్నలే
ఊ
ఆ అన్న పోస్ట్ నాకు పెట్టినాడు నేను మొన్న తీసినాను చూడు ఆ ఫోటోలని ఆ అన్నకు పెట్టినా కాలేజ్ మొత్తం మారిపోయింది కదా ఎట్లున్నవు ఎలా ఉన్నావు ఏం జే ఏందో సోది చెప్తాంది అంతకు ముందు స్టార్టింగ్ లో నాకు వన్ వీక్ కయింది కాలేజ్ కి వచ్చి అన్న వాళ్ళకి లాస్ట్ వీక్ అది ఎ ఎక్స్టర్నల్ ల్యాబ్ ఎక్సామ్స్ జరుగుతనయ్ అప్పుడు కూడా అన్న ఏదో సోది మాట్లాలు అనాడు కాఫీకి పోదామా అట్లా పోదామా అనేసి అప్పుడు నేనే ఏం అన్
ప్చ్ చూసినోల్లల ఫ్లాట్ ఎట్లా కుట్టి అట్లా ఫేస్ వాల్యూ హెయిర్ వాల్యూ అలాంటిదిలే మనం ఏం చేయలేం గ
హవర్ హెయిర్ వాల్యూ నాకన్నా నీ నీకు నాకు ఇంచుమించు ఒకటివే
వే ఉ నా జుటు చూసి కూడా మాట్లాడినావా ఈ రోజు ఎట్లుంది అది
నీకి నీ జుట్టు నచ్చదంతే నాకేం నీది నచ్చ
అంత సన్నగా ఉంది అసలు ఎట్లా పోతంది ఇట్ల అంటా ఉంటే నా కోపం వస్తుంది పొద్ద అయితే చిరాకు దబ్బి గట్టికి లాగేసిన అంతా వచ్చేసింది
నువ్వు చెప్తానవ్ నేను చెప్పలేకనుండా అంతే ఉండేది ఇప్పుడు కాపాడుకోవల
ఎట్లా ఏం ఆగుతందా
నిన్న నవి కలబంద వి బండ బండవి ఒక మూడు తెచ్చింది నిన్న ఇ
ఊ
నేన్ మార్చిపోన అవే అని నైట్ మూడు టు వాటర్ లో నాన్ పెట్టేష్నా మార్నింగ్ ఫైవ్ థర్టీకి అలారం పెట్టుకున్నాము కానీ లేలేదు ఫైవ్ ఫిఫ్టీ వరకు లేసిన ఇంగ లేసి ఇంగ అవన్ని క్లీీన్ చేసి సైడ్ అంతా లేపేసి ఆ దువెని ఎత్తుకొని అదంతా జల్లు ప్లేట్ లో వేసుకొని మళ్ళా ఫస్ట్ నేను పెట్టుకునేసినాను మళ్ళా నవీన్ లేపి నవీకి పెట్టినా ఇంగ అడికే టైం సెవెన్ థర్టీ అయింది ఇంకా అప్పుడు పోయిన స్నానానికి సెవెన్ థర్టీకి పోయి ఒక ఎయిట్ ఫిఫ్టీన్ కంత ఎయిట్ కాంత వచ్చేసినను లే
ఏం ఏది దువ్వెకు పూసి పెట్టుకుంటారా
ఆహా ప్చ్ ఇప్పుడు కలబందకి ఆ గ్రీన్ పైన లేరు ఫస్ట్ సైడ్ లో ఆ ముళ్ళులు తీసి చేసి పైన గ్రీన్ లేయర్ తీసేసిన లోపల కదా జెల్నంతా దువ్వెనతో ఇట్లా అట్లా అదేంటి దువ్వినట్టు అట్లా అట్లా చేస్తే జల్ అంతా వచ్చేస్తుందివే
ఆహ ఓకే ఓకే
ఆ జల్లుని పెట్టుకుని మాముూలుగా నేను ఇంటికాడ ఉన్నప్పుడైతే అదంతా కట్ చేసి అ ఆ అదంతా కట్ చేసి మిక్సీ వేసేసి పెట్టుకుంటా ఇంకేడ మిక్స ఉండదు కదా అని అద్దంలో చూకుంటే ఫ్రెం పెట్టేస్ ఇంకా అట్లా బ్యాక్ ఇంకా తెలుస్తుది నాకు తేమ ఉండాలి లేద అని ఇక్కడతే అక్కడంతా మళ్ళా పెట్టుకుంటా వస్తా అంతేవి నీకన్నా కొంచం ఆ పిల్ల మంచిగా భవ్య దొరికిందివి నాకు నవీ
నేనేం బావ్యతో ఇట్లం పెట్టించుకోనువే
పెట్టించుకునే కాని కాదు జడ వేసుకునే కన్నా నాకు జడ విషయంలో పెద్ద బాధ వేస్తుది అంటే ప్రతిసారి వేస్తాది వే ఆ పిల్లకి ఓపిక అంటే టైం అయిపోతా అన్న టైం అయిపోయినప్పుడు కూడా నేను ఎప్పుడు అడగలేదు నార్మల్గా ఉన్నప్పుడే అడిగినప్పుడేప్పు అప్పుడప్పుడు ఒక్కొక్కసారి విసుక్కుంటూ అట్లుంటుంది అందుకే నేను పెద్దగా అడగను ఎట్టున్నా వేసుకొచ్చే మరి కొంచెం కొంచెం స్పెషల్ అంటే అశవు కాలేజ్ ఫెస్ట్ ఇట్లా మనం పోతాన్నప్పుడు అయితే ఆ పిల్ల దగ్గర అడిగి చేయించుకుంటా ఇంకా నాకు వేసుకున్నా రాలేదు అనుకో నేను ఇప్పేసి అప్పుడు మళ్ళా ఇప్పించుకుంటా సెకండ్ టైం రాలేదంటే వేయిపించుకుంట లేదంటే ఎట్టొ కట్ట వేసుకుని వచ్చేస్తా
ఆ అది నేను వేసుకుంటా గాని లూజ్ వేసుకుంటా అది ముందు కొంచెం బెటర్ గా వేసుకుంటాను అవి ఇప్పుడు ఏందో మరీ ఇంత లుజ్ వేసుకుంటున్నాను నాకు అర్ధమే కావట్లా
ఆ అదేటిడి ఇప్పుడు ఇంకా అలవాటు తప్పిపోతుంది మనం గానే వేసుకోకపోతే ఇంకా మళ్ళ ఉండరు కదా వాళ్ళు ఇంగ ఉంటే సిస్ మంత్స్ ఉంటారు అంతే
ఏమోలే ఇంగ ఇ ఆ భవ్య అట్లే ఏం లేదు లే వేస్తుంది కాబట్టి మాకు అట్లా అలవాటు అయిపోయిందియి
నేను నిన్న అడిగానని ఆ డౌట్ అట్లా ఆ పిల్ల రోజు ఇట్లా ఎట్లా వేస్తుంద విసుక్కోదావ అని అందుకే నేను అడిగింది నేను
అట్ల ఏం విసుకోదు వే అసలు
ఉమ్ అండ్ భవ్య చాలా మంచిది
కూర్చుంటాడా మంచం ఎక్కి
అంటే ఆ లాంగ్ హెయిర్ కదా
హ
ఇంకా ఆ పాపకి అలవాటు అయిపోయి ఉంటుంది ఇంకా ఫాస్ట్ ఆపిలకి ఫాస్ట్ చేసేది కూడా అలావా టు కదా ఇంకా
ఆ చాలా ఫాస్టుగా వేస్తుంది
ఆ
ఎప్పుడు తిడుతుందంటే చిక్కు సరిగ్గా తీయాకపోతి తిడుతుంది
మ్మ్ హ్హ్
అంటే సగం అన్నా తీసుంటే అది సగం తీసుకుంటుంది నేను ఒక సారి లేట్ చేసి పరుగుకుంటా పోతా
ఆా
ఆ చిక్కు చూడు ఎంతుందో చిక్ ఎట్లా రావాలి ఇప్పుడు అంటుంది ఇంకా నేను కుదురుగా కూర్చొను కదా ఆ సున్నా ఏదోటి మాడుతా ఉంటుంది నాది తిరిగినప్పుడు తిరిగి తిరిగి పెడతాంట
ఆ
ఇంగ తిటుంది
కామీడీ అయితే మీ రూమ్ లో పొల్లు పొల్లు
దాంతో తిట్టుచుకోవడమే అయితుంది రోజు ఫుల్లు అందుకే జెడ ఎపిచ్చుకుని ఎల్లిపో ఒక రోజు ఒక్కసారన్న ఒక మాట అనకపోతే దానికి నాకు రోజు స్టార్ట్ అవ్వదు అన్నమాట
ఆ నేను ఇట్లా డైర్లు మా మమ్మీకిస్తా ఉంటా
హ్హ్
ఏడుంటివి
అలవాటయిపోయి అట్లా పట్టుకున్న
మ్మ్ హ్ ఏదో చెప్తాది మమ్మీ ఈ పని చేయని చేస్తా కానీ సక్రమంగా చేస్తాను గానీ ఏదో ఒకటి చేస్తా కింద పడేయడమో లేక ఇరగగొట్టడమో ఇట్లా చేస్తా నులే ఎప్పుడు అట్లా కాదులే ఎప్పుడో ఒకసారి అట్లా
హు మ్మ్
లాస్ట్ టైం నా బర్డేకి ఎవరో ఫోన్ చేసి విష్ చేసి నవ్వి ఎవరో అని అప్పుడు తస్లిం తస్లి అని అయ్యయ్యో వద్దు స్వామి
పర
నేను ఎవరు ఎవరు అడిగినా నేను నీకు తెలుసు నువ్వే నాన్ కనిపెట్టు అంటారు యానుంచి కనిపెట్టేది ఇప్పుడు నేను
హ్హ్ హు
లాస్ట్ కి ఎదో సోది చెప్పి కట్ చేేసిన తిర చూస్తే ఆ నెంబర్కి ఒక వాట్సాప్ అంటూ లేదు దానికి ఒక ట్రూ కలర్ పేరు లేదు సర్లే అని వదిలేసిన
అన్నోన్ ఫాాలోవర్స్ పెట్టి
నాకు తెలిసిన అమర రాజు వాళ్ళు ఏంటారని వదిలేసాను అ అందులో పట్టించుకోలే
ఫిఫ్టీ బర్త్డే వచ్చేసేవచ్చేస రెండు గంటల్లో
అవును ఏ ముటిడి ఆ రోజు ఎందుకు డల్ అయినం నాకు తెలియదే మల ఈతే
మిది అంతస్తు అసలు మింగా ఏమో లే ఇంటికాడి నుంచి వచ్చింది కదా ఏమన్నా అన్నారేమో వాళ్ళ డాడీ అని అనుకున్నాం
లేదు నేను మార్నింగ్ బానే ఉన్నా నాన్న ఆ బుడ్డతో ఇంక ఊరికే కామెడీ చేసి మాట్లాడినన్న ఇంకా నేను నార్మల్ గా ఉన్నా కూడా ఇంకా అది ఎందుకట్టున్నా ఎందుకుకట్టున్నావు అని తల తినింది సర్లే నని ఇంకా నాకు ఏదో అయిపోయింది నేను ఇట్లే ఉంటా అని సిచువేషన్ లో వెళ్ళపోయిన అది అ అది అ చేసేసింది నన్ను
ఇన్ఫ్లుయెన్స్ చేసే సినిమాల
నిజంగా రూమ్ కి వెళ్ళనాక కూడా అసలు నాకు ఏమైంది నేను ఎందుకిట్టున్నాను ఈ రోజు ఏమైంది నాకు ఎంత ఆలోచించినానో మళ్ళీ అట్లే పడుకునేసినాను
భయమేస్తాంధివే నాకు అస్సలు
ఈ రోజు ఆయన చెప్పిందానికా
ఆ
ఆ
ఎట్లనె అసలు ఏమన్నా వస్తాయా మనకి
నీ ఫ్రెండ్ని చూసి నేర్చుకో
ఎవరు నా ఫ్రెండ్ ఎవరమ్మా
లింక్డిన్ ఎట్లా బిల్డ్ చేయాలా అని రోజుకి పోస్టులు ఎట్లా పెట్టాల్ల రెజ్యూమ్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలా